ఆ నేను పడు మ్మ్ డొమ్ అయితే
ఈడ ఇనపడుతుందా బ్రో
ఎలా ఉన్నారు బ్రో
బ్రో మీరు బాన్నారా
తిన్నారా
తిన్నా బ్రో మీరు
ఆ ఇప్పుడే తినేసి బయట్ కొ నే మీకు కోవిడ్ గుర్తుంద బ్రో లాస్ట్ ఇయర్ సమ్ త్రి ఇయర్స్ బ్యాక్ వచ్చింది
దీన్లొద్దు
ఆ టే దాని ఇంపాక్ ఏమన్నా చూసారా బ్రో మీరు ఏమన్నా చూస్
ఆ బ్రో అందరు చూసింటారు బ్రో అప్పుడు టూ అప్పుడు ఆ నేరంతా ఎవరికి స్కూల్స్ లేవు కాలేజెస్ లో ఏం లేవు అంతా వళ్ళు మొత్తం ఆగిపోయింది కద బ్రో అప్పుడు
టోటల్ ఎకనామికల్ గా బ్యాక్ పడి పోయింది
ఆ బ్రో
అంటే అప్పుడేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసార బ్రో మీరు
అంటే ఇంకా ఎక్కడికన్నా ఎళ్ళాలంటే అప్పుడు చాలా కష్టంగా ఉండే బ్రో బయట తిరిగనికి లేదు పోలీసోళ్ళు వొచ్చి కొడుతుండ్రి బ్రో
అవును కదా
ఇంగా మీకేమన్నప్పుడు ఈ కోవిడ్ వచ్చిన్నా బ్రో అంటే మీకు తెలిసిన వాళ్ళగాని ఏమన్
ఆ మా ఫ్యామిలీలో ఎవరికి రాలే గాని పక్కన మా ఏరియాలో వచ్చిండ బ్రో
అదే అదే బ్రో
ఆ టైం లో వాళ్ళని చూడ్డానికి కూడా అలో చేస్ చేవర్ కాదు
ఆ బ్రో
అ
అంటే అది గాల్లో కూడా స్ప్రెడ్ అవుతుంది గద బ్రో
ఆ అవునుంట మీకి బ్రో మ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి కన్నా వచ్చిందా అలా అ
మా మా ఏరియాలోగాని ఎవరికి రాలేదు మా ఊర్లో వచ్చిందప్పుడు మ్మ్
అప్పుడు ఏమైన్నా ఏమేం ప్రికాషన్స్ తీసుకున్నారు బ్రో కోవిడ్ రాకోకుండా ఉండడానికి
మాములుగా మాస్క్ యూజ్ చేస్తున్నాం బ్రో మాస్క్ యూజ్ చేస్తాము ఇ ఎవరిని టచ్ ఆ చేయము టచ్ చేసినా శానిటైజర్ అవన్నీ వాడుతుంటిమి
అ
అట్లా అందరికి ఒక టూ మీటర్స్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తుంటిమి
హూ ఇప్పుడు ఎక్కడ చూసినా నో మాస్క్ నో ఎంట్రీ అని ఉంటాండే
ఆవు బ్రో ఇప్పుడు కైన అలా ఉన్నాయి బ్రో
ఆహ అవును బ్రో సం స్కూల్లలో కూడా అలా గే ఉన్నాయ్
అవును ఇంకా ఆాడ అప్పుడు ఫస్ట్ ఏదో త్రీ మంత్స్ అలా అని చెప్పి ఎంత స్టాప్ చేశారు లాక్డౌన్ పెట్టారు ఆ తర్వాత అది ఇంకా అదే ఎక్స్ప్నాండ్ అయితూనే ఉండే బ్రో
టూ అండ్ హఫ్ ఎవే రే టూ అండ్ ఆఫ్ ఇయర్ మో వేస్ట్ అయ్యింది బ్రో అందరు ఆ టె అప్పుడు చాలా అంటే డైలీ పనులుకి పోయే వాళ్ళు వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది పప్పు పప్
పల్ల ప్రయాలు ఏదన్నా రైతులు ఏదన్నా చేస్ కోవాలన్నా అప్పుడు చాలా కష్టంగా ఉండే అప్పుడు ఇంకా మనకి ఇంకా అప్పుడు బెటర్ బ్రో ఇంకా కొన్ని అంటే కొన్ని కన్ కంట్రీస్ లో అదెట్లుంటదంటే ఎక్కువ అంటే కూల్ టెంపరేచర్స్ లో ఆ ఇంకా రాపిడ్ స్ స్ప్రెడ్ అవుతుండ బ్రో అది అక్కడ రష్ మ్మ్ ఓకే మన దాంట్ ఎట్లాంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్ ఉంటది కాబట్టి మనకు ఓకే బ్రో
ఆ
కా ఫ్రాన్స్ ఇట్లా కంట్రీలో అయితే చాలా విపరీతంగా చచ్చిపోయారు బ్రో అప్పుడు అసలు అసలు రొ కొన్ని లక్షల మంది చచ్చిపోతుండ్రి బ్రో అప్పుడు కంట్రీస్ లో మనకి ఇంగా చానా బెటరు
ఇంకా చిన్నప్పు చిన్న పిల్ల వాళ్లే చనిపోయరు ప్రొ
ఆ బ్రో అంటే వాళ్ళకి చిన్న పిల్లలకి ముస్ వాళ్కి ఇమ్యూనిటీ తక్కువ ఉంటంది కదా బ్రో అందుకు బ్రో యంగ్ పీపుల్ కయితే పర్లేదు ఒక సస్టైన్ అవ్వగలరు దాంట్లో అప్పుడు ఏదో క్వారంటైన్ అని అదే ఉండే కద ఫోటీన్ డేసో ట్ంటీ వన్డేసో ఉంటు టే కదా బో
అక్కడ గాని మంచి గవర్నమెంట్ గాని వాళ్ళ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయడం చికెన్ ఎగ్ అలాన్
వియ్యాల కదా బ్రో వాళ్ళ తిమ్మిది
అ గవర్నమెంట్ గూడా చాలా హెల్ప్ చేసింది బ్రో అప్పుడు
చేయాలి గదా బ్రో లేకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపో తది
ఫ్యూచర్ లో ఏమన్నా అలాంటి వస్ స్తే ఏమన్నా ఏం చేస్తారు బ్రో వేళ
ఏం చేస్తామ్ బ్రో ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలి
అంటే ఇప్పుడు రీసెంట్గా మ ళ్ళీ కేసెస్ వస్తున్నాయి కదా వేరే కంట్రీస్ లో
బ్రో అది అవునా బ్రో నాకు తెలీదు నేన్ పెద్ద చూల్లేదు అంటే ఎక్కడెక్కడ వచ్చాయి బ్రో
సో మళ్ళీ చైనా లో గాని కొన్ని వచ్చినాయని టాక్ ఉండె బ్రో టు ఫోర్ మంత్స్ బ్యాక్ కు
బట్ కాని అందరు ఇంగ వ్యాక్సిన్ వ్యాక్సిన్ ఏసుకున్నారు బ్రో మేబి ఏం కాదు నా తెలిసి
ఆ అదే బ్రో మీరు వేసుకున్నారా బ్రో వ్యాక్సిన్
కున్నాం బ్రో టూ టైమ్స్ ఏమో అ దే అదే ఏవో స్టేజస్ ఉంటాయి కదా బో దాంట్లో కొన్ని వ్యాకింగ్స్ తూ జస్టూస్ సింగిల్ టైం అంటే ఒక్కసారే ఇస్తరు అయిపోతది ఇంకొకటి ఒక టూ త్రీ ఏపిచ్చుకోవాలి బ్రో అది నాకు ఐడయ సరిగ్గా గుర్తులేదు ఏమో నాకేమో టూ టైమ్స్ ఇస్ తరం గుంటా బోర్లే త్రీ మంత్స్ కో సా త్ర్రి మంత్స్ త్రీ మంత్స్ కనీ అట్లా వేసార అనుకుంటా బ్రో
నేను ఏపి చ్చు కోలా బ్రో ఓసారి కూడా
అవునా బ్రో
ఆ
మీ ఇంట్లో వాల్లుగానీ ఎవరు వేపిచ్చుకోలేదా బ్రో
ఇంట్లో వేపిచ్చుకున్నారు బ్రో నేనయితే వేపిచ్చుకోలా
ఓకే బ్రో
అ
ఏమో మళ్ళీ దానివల్ల ఏవో సైడ్ ఎఫెక్ట్స్ అది ఇది అన్నారు గానీ నాకైతే ఏం అనిపిలేదు ఇప్పుడు నాకంతా నార్మల్ గానే ఉండే
వాక్సిన్ కాదుకాని నేన్ స్కూల్లో చదువుతున్నవుడు ఏదో వేసి ఓసారి
మే బీ అదే ఉంటది బ్రో వ్యాక్స్
అదే నేను అంటే అది వేసుకుంటే మళ్ళీ చానా పెయిన్స్ ఉంటాయ్ టూ త్రీ డేస్ అదే అని ఉంటది మేమేం అదేం ఇప్పించుకొని అలా క్రికెట్ ఆడేకి పోయింటిమి ఏం అనిపిలా మాకేం ఎప్పుడు
మా ఎంగ్ ఎంగ్ వయసులో అట్లాంటివి ఏం అనిపిలేదు
హా
అప్పుడు బయట తిరగాలని చాలా కష్టం ఉండ్యా బ్రో అసలు పోనీకంట్రి
యాటికి పోయిన పోలీసుల్లోతో ప్రాబ్లమ్ ఐ ఉన్నతో
అప్పుడు తన్నులు గాని తిన్నా బ్రో నేనైతే కానీ ఇంట్లో వాళ్ళకి తెలవదు
ఆ
ఊర్లో ఏడన్నా కూర్చున్నా ఆ సైరం సౌండ్ వినిపిస్తే అందరు ఊరికైతే వెళ్ళిపోతుండు ఇప్పుడు
ఊ మళ్ళి వాళ్ళు రీసన్ గాని తెలిసి తెలుసుకోకుండా కాని కొడతారు
ఆ టైమ్ ఆ సిట్యుయేషన్ నాకి రాలేదు బ్రో వేదాంతం పన్లేదు గుంపు ఉండా కదా దళ్ళకే అప్పుడు
కనీసం ఫ్రెండ్స్ని చూసేకి గానీ పోయే కాకపోయ అప్పుడు
సార్ ఇంలోడ చ్చేక రాగ లేకపోయె టైమ్
నాకేమి ఇంట్లో అట్లేమి పంపిస్తుండ గాని
ఆ
ఏంట బయట ఇదే తలకాయ నొప్పి బ్రో వాల్తనే అలా మా ఫ్రెండ్కి చిన్న బ్రో ఇద్దర్ ముగ్గారుకి
హ్మ్మ్ ఎంగ కా వచ్చినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ద టయిపోతడు త్వరగా
ఆ బ్రో కొద్దియన్న వాఓల్ ఓళ్ళ ఓల్డజ్ పర్సన్స్ అయితేనే చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, అబ అది వాళ్ళకి అంటే యూనిటీ తక్కువ ఉంటది కదా కోలుకోలేరు చాలా కష్టంగా ఉంటది బ్రో అప్పుడు చనిపోయిన వాళ్ళలో కానీ ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళే ఉండే బ్రో
బ్రోళ్లు పేపులు అండ్ ఇంకా చిన్న పిల్లలు చనిపోండది ఎక్కువ
అదిగా అది కూడా అసలు చనారాయాపిడ్గా స్ప్రెడ్ అయింది బ్రో, ఎక్కడ చైనాను ఎక్కడ అసలు ఎవరు అనుకున్నారు బసలు ఆడి ఏడు వాళ్ల దాంట్లో చిన్న చిన్న స్టార్ట్ అయ్యాయి మనక ఏం రా అ అంత ఇంపాక్ట్ అంత దూరం అనుకున్నారు గాని అయిపోయి పో ట్రావెల్స్ వాళ్ళ వీళ్ళు అసలు చాలా స్పీడ్ స్ప్రెడ్ అయిపోయింది
అ
అప్పుడు కేరళ చాల అనుకుంటా బా ఫస్ట్ కేసు ఫైల్ అయింది మన ఇండియాలో
కేరళ ఐడియా లే చిన్నపిల్ల ఉంది ఇప్పుడు బయట ఏం విషయాల పట్టి తెచ్చుకోకపోతా అండి
నేను అప్పుడు బాగుంటి బ్రో మనకు వస్తే మనకి హాలిడేస్ వస్తాయి అన్న తాట్లో ఫేపర్ చదువుతుంటి బ్రో రోజుకి ఎన్ని కేసులు వస్తున్నాయి ఎన్ని ఇం రోజు పెరు టే ఆ మేల్ మంచి హాలీడేస్ ఇస్తారు అన్నట్టుండయి
ఆ ఏజ్ లో హాలిడేస్ కోసం ఏమైనా చేస్తూ ఉంటి మీ
అదే కాదా బ్రో అ పేపర్ల రోజు రోజు కేసులు పెరుగుతుండే ఆ మన ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పెరుగుతాయి అట్లా ఇట్లా అనుకుంటు మీ ఊర
ఆ మళ్ళీ త్రీ ఇయర్స్ అలా వేస్ట్ అయితుందనయితే ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఎప్పుడు
మరీ అంత లాంగ్ ఉంటది అను
ఆ ఏదో నేను సెవెంత్ లో ఉన్నప్పుడు మేబి ఎగ్జామ్స్ ఉన్న వన్ మంత్ అలా ఉండంగా ఏమో వచ్చ బ్రో లాక్డౌన్
ఆ బ్రో
అంతే ఇంగ నైన్త్ క్లాస్ లో వరకు ఇంక స్కూల్కి కూడా వెళ్ళిండ్ల
ఒక వన్ మంత్ అని చెప్పేసి హాలిడేస్ పంపిచ్చారు బ్రో ఆ వన్ మంత్ కాసార్ త్రీ టూ మంత్స్ చేసారు టూ మంత్స్ కాస్తా ఆ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్ కాస్తా అట్లా వన్ ఇయర్ అట్టే అయిపోయింది బ్రో అది ఇంగ
థ్యాక్ యు బ్రో మీకు తెల్స్ సిన విషయాలను అన్నీ నాతో షేర్ చేసుకున్నందకు
త్రి కూడ థాంక్స్ రో